బాగున్నారండి
ఆ బాగున్నాను మీరు బాగున్నారా
ఆ బాగున్నాం అండి డిన్నర్ అయిందా
ఆ అయింది
ఏమి తన్నార అండి డిన్నరు
అన్నము పప్పు సాబ సాబార్
అవునా
ఆ
వెహికల్స్ లో ఏ ఫేవరెట్ అండి మీకీ
టో
అవునా ఎందుకండి ఆటోనే ఫేమస్
అంటే ఆటో రెంట్ కి పోతాంటాము ఎక్కడైనా పోవాల అన్న కాని బాగానే ఉం అంది బండీ
అవునా
టో
అంటే మైలేజ్ బాగా వస్తుందా
ఆ మైలేజ్ థర్టీ వస్తుంది
అవునా అంటే ఎంత దూర లో పోవచ్చు
ఇది ఒక్క లీటర్కి ముప్పై కిలోమీటర్లు వస్తుంది
అవును లెండి అంటే మనం ఏదన్నా దూరంగా అట్లా టూర్స్ కి గానీ టెంపుల్స్ కానీ వెళ్ళడానికి బాగా
ఎక్కడికనా చివరన రెండే ప్రస్ అంటారు కదా ఆ పోవచ్చు ఒక లీటర్ వేసుకుంటే ముప్పై కిలోమీటర్లు వస్తుంది
కూర్చోడానికి కంఫర్ట్ గానే ఉంటదా బాగా
ఆ బాగానే కంఫర్ట్ ఉంటది త్రీ ప్లస్ వన్న వెకలా ముగ్గురు ముందర మామూలు డ్రైవరు త్రీ ప్లస్ వన్న
అవునులేండి అంటే మీకు ఈ ఆటో అని ఎందుకు ఫేవరెట్ అంటే డీజిల్ ఆటో బెటరా లేకపోతే గ్యాస్ ఆటో బెట్రా ఆ
డీజిల్ ఆటోనే బేటా ఎందుకంటే మనకి ఎక్కడ పోయిన గాని డీజిల్ కంఫర్ట్ గా దొరుకుతుంది తుంది అందుకనే ఇప్పుడు గ్యాస్ బండ్ ఉంటేగిన మనం ఎక్కడన్నా పోవాలన్నా నువ్ ఎక్కడన్ పోవాలన్న
ఉ ఇబ్బంది అవుతుందేమో
ప్యాస్ దొరకదు
ఎందుకండి మీరా ఆటో నే అని ఫేవరట్ చేసుకున్నారు కారు ఇట్లా చాలా బస్సెస్ అట్లా వెకిల్స్ చాలా ఉన్నాయి కదా
అంటే ఇది నాకు లైక్ అందుకని ఆటో నే
అవును
ఎక్కడనా పోవాలన్నా రావాలన్నా కానీ కంపోర్టుగ ఉంటుందని ఆటో
మినిమం ఒక ఫైవ్ మెంబర్స్ వెళ్లేదాకా
ఆ ఫైవ్ ఫైవ్ మెంబర్స్ అంటే అది పెద్ద బండి ఆ అప్పి ఆటో ఉంటు ఫైవ్ మెంబర్స్ పడతారు పెద్దది ఇది మామూలుదే అను వాడ మినిమం చిన్నది ఇది లోకల్ లో గలాటో
అంటే దూరంగా వెళ్ళడానికి కూడా బాగ్ కంఫర్టబుల్ గా ఉ
ఆ దూరం పోవాళ్ళన్న కంఫర్ట్గా ఉంటుంది మనకి థర్టీ ముప్పై కిలోమీటర్లు వస్తుంది మైలేజ్ ఎక్కడ పోయినా డీజిల్ దొరుకుతంది కాబట్టి మన భయం లేదు
దాంట్లో మోటార్స్ అట్లా అన్ని బాగు గా వర్క్ చేస్తాయా
ఆ బగ్వ చస్తా
అంటేం ప్రాబ్లమ్స్ ఏం రాద్ కోకుండా బాగుంటాయి ఫ్యూచర్ కి అంటే గ్యాస్ ఒలర్కి అలా ఉండవా
ఆ గ్యాస్ బండ్కి అదే చెప్తిని కదా ఇప్పుడు గ్యాస్ లో దొరకదు ప్రాబ్లమ్ం అయిపోతుంది
అవునులే అంటే మోటార్స్ కూడా ఉంటాయి అంటే మామూలు డీజిల్ బంటే ఉన్నట్లా మోటార్స్ గ్యాస్ బండీస్ కూడా ఉంటాయా
ఆ గ్యాస్ బండ్ ఉంది బ్యాటరీ బండ్ ఉంది ఆటో ఇప్పుడు బ్యాటరీ ఆటో వన్ వన్న వన్ ఫిఫ్టీ కిలోమీటర్లు వస్తుంది
అంటే ఆ బ్యాటరీ ఆటోలే మేలు అనిపిస్తుంది కదా మనం డీజిల్ ఆటో కన్నా పొల్యూషన్స్ ఎక్కువ అవుతాయి కదా
బ్యాటరీ ఆటో అయితే ఇప్పుడు ఒకసారి ఛార్జింగ్ చేస్తాం అంటే తే వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ మనము టూ హండ్రెడ్ కిలోమీటర్ పోవాల అనుకుంటా అంటే వన్ ఫిఫ్టీ కి అయిపోతుంది చార్జింగ్ పెట్టుకోవాలా
అవునవునలేండి
పోతుంది
అదే కొంచం నాకైతే వారు నాకైతే కొంచెం బ్యాటరీ ఆటో గాని గ్యాస్ ఆటో గాని బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే పొల్యూషన్ కాకోకుండా బాగుంటంది
పొల్యూ పొల్యూషన్ ఏం లేదు ఇది గణ పొల్యూషన్ తక్ తవే కాకపోతే లాంగ్ ఎక్కడైనా గానీ పోవచూ అనమాట ఆటో లో అప్పుడ గులుస్తారు
మీరు వెళ్తా చేయమన్నా మీరు వెళ్తారా అండి దూర్ దూర్ దూరం ట్రిప్
ఆ దూరం దూరం పోతాంటానా రెంటిగారు పిలుస్త అంటారు కదా అంటారు కదా రెంట్ కి పోతంటన్న ఇప్పుడు హిందుపురం పిలుస్తారో మనం పోతా అది హండ్రెడ్ కిలోమీటర్స్ అండి విందపురము అదే బ్యాటరీ బండి గ్యాస్ బండయితే ప్రాబ్లమ్ లేద్ హు
బా కంఫర్టబుల్ గా వెళ్తారు
కంప్యూటర్ స్లోగా
హమ్ అవును లే ప్రాబ్లం అయితే ఏం లేదు వెహికిల్స్ లో ఆ మీకు ఇది స్కూటీ గాని స్కూటీ గురించి తెలుసా వెహికల్స్ కూటి
స్కూటి వెహికిల్స్ లో అంటే ఆ ఇది మన యాక్టివ
యాక్టివ మ్ ఆక్వాలో ఎ మీన్
యాక్టివ అదికూడా కంఫర్టగ బావుంటుంది
ఔ అవునులేండి అంటే ఇప్పుడు స్కూటీస్ కరెంట్
ప్రాబ్లమ్ గ ఉంటుంది
అవునులేండి దాంట్లో గేరు అవన్నీ వేయడానికి ఇబ్బంది
టుంది క్లచ్చద మల్ల గేర్లు మార్ మల్లా బ్రేక్ దొక్కల్ల రెండు చేతులు రెండు కాళ్ళు పని జేయాల దానికి
అవునులే స్కూటీ అయితే నార్మల్గా యూస్ చేయ
చెతిలో ఎక్సలేటర్
అవునులేండి
టే గేర్ లివర్ ఉంటుంది ఈ పక్క బ్రేక్ ఫెడల్ ఉంటుంది
అవునులేండి అంటే మీకు చేస్తారా డ్రైవ్ చేస్తారా అంటున్నా
ఆ లేదు అది లైక్ లేదు యాక్టివా నే బా లైక్
అవునవును కూటి లో డా డీజిల్ లేకపోతే పెట్రోలా లేకపోతే కరెంటా
ఇది పెట్రోలే
అవునా
ఆ పెట్రోల్ అంటే పెట్రోల్ అదేతు పెట్రోల్ ఎక్కడైనా దొరుకుతుంది ఇప్పుడు బ్యాటరీ బండ్ అయితే
అంటే మనం స్కూటీలో పోవడానికి ఓన్లీ లోకల్ లో పి యూస్ చేస్
ఆ స్కూటీలో స్కూటీలో మనకు పెట్రోల్ దొరుకుతుంది కాబట్టి లాంగే పోవచ్చు
మ్ అంటే దానికెంత మైలేజొస్
ఇది స్కూటీ వచ్చి థర్టీ వస్తుందిక ముప్పై ముప్పై ముప్పై ఐదు
పోవడానికి బాకం
ఆ ముగ్గురు పోయేకి కంఫర్ట్ గా ఉంటుంది
మ్
ఇ బ్యాట్రి బండి లాగదనమాటది
అవునులేండి
ఆ బ్యాట్రి బండి లాగదు
కారు కూడా బాగా కంఫర్ట్ గానే ఆటో కన్నా ఇంకా కారు కూడా బాగా కంఫర్ట్గా ఉంటుంది బాగా దానికి డోర్స్ ఏసీ కుర్చోడానికి బాగ సీల్ట్ బెల్ తు
ఆ ఉంటుంది కాకపోతే కాస్ట్ కాస్ట్ ఎక్కుద కదా కారు
అవునులేండి పర్చేస్ చేయడానికి కొంచం
ఆటోగానీ ఏం లేదిప్పుడు అది అది కానీ నాలుగు లక్షలు కానుకునింది కదా
ఆ అవునులేండి అంటే మనం బండి పర్సంటేజ్ బట్టి మనం అమౌంట్ క్యాచ్ చేస్తాం
ఆ అంటే ఆటో అంటే ఇప్పుడు లోకల్ లో యాడన్నా మనం తిప్పుకోవచ్చు ఎవరో పిలుస్తారు రెంట్ కి పోతాను అట్లా కార్ అంటే అది లాంగ్ పోవాల లోకల్లో ఎవరు పిల్చరు కదా
ఆ అవునులేండి
అందుకని ఇంగ ప్ప కాటో నే
ఐతే ఆటో ఏ మీకు ఫేవరెట్ ఆటో ఏమి మీరు లైక్ చేయడం లేదు
అవునవును
అంటే ముందు నుంచి మీకు ఆటోనే లైకా లేకపోతే ఇప్పుడేమన్నానా రీసెంట్ గా లైక్ చేస్
లే లేవ ముందు నించి కాదు ఇప్పుడు ముందు ఇ వేరే చేస్తాంటి ఇప్పుడు ఆటో తీసుకున్నావు ఆ తోల్తానే ఉన్నాను
అవున్లేండి
హ్మ్
అంటే ఇప్పుడిప్పుడు ఆటో కొంచెం
అవునవును అంటే ఇది అమౌంట్ వస్తుందన్నామాట రెంట్కి పోతె అక్కడ పోయినా ఎక్కడ పోయినా అమౌంట్ అమౌంట్ వచ్చేస్తుంది అన్నమాట అలా
అంటే ప్రతి రోజు ఆటోనే డ్రైవ్ చేస్తార అండి
తన్నే డ్రైవ మనకి ఇప్పుడు అనంటపూర్ల ఎట్లంటే ఫ్యాక్టరీలు ఏం లేవు ఫ్యాక్టరీ లేవో న్న వర్క్ చేయ్యాలన్నా కానీ ఫ్యాక్టరీ లేవు కదా
అవును అవున్లే
ఆ దానికని కా ఇదే ఆటోనే
హ్మ్ టే ఆటో ఇదే సా బె అట్టారు బానే చెప్పారు ఆటో గురించి మా కూడా కొంచెం న వచ్చింది మేము కూడా ఆటో తీసుకునేకి ట్రై చేస్తాం
ఆ ట్రై చేయండి ఇది మా డీజిల్ బండి తీసుకోండి
జల్ బండి బాంది అంటున్నారు
ఆ
డీజర్ కూడా పర్చేజ్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటాది కదా
అంటే ఇది డీజిల్ అది కాని ముందు నైన్టీ సెవెన్ అట్లుంటే ఇప్పుడు నూట ఐదు రూపాయలు అయింది అది డీజిల్
అవున్లేండి ఆ చూద్దామండి ఏదో మీరు టీవీ ఇవి స్కూటీ అన్నారు
హు ఒ ఇగ ట్రై చేయండి మీరు
ట్రై చేస్తాం మ నార్మల్ గానే కొ కోడానికి ట్రై చేస్తాం
ఓకే ఓకే
అంటే ఆటో బాగా బాగా ఉందా ఆటోలు
ఆ ఆటోలో రెంట్ బాగానే ఉంటుంది ఒక రోజు బాగుంటుంది ఒక రోజు ఏమి ఉండదు దు
అవున్లేండి అయితే ఆటోకి కాస్ట్ ఎంత పెట్టొచ్చు నార్మల్గా
ఆటోకి సెకండ్ హ్యాండ్లో వచ్చి వన్ లాక్ వన్ ఫిఫ్టీ పడుతుంది ఒకటిన్నర షోరూమ్ షోరూమ్ బండి అయితే నాలుగు లక్షలు బ్యాటరీ బండి వచ్చి ఐదు లక్షలు
సెకండ్ హ్యాండిల్ బండి అంటే బాగుంటందా లేకపోతే షోరూమ్ బండి అయితే బాగా యూజ్ చేయడానికి బాగుంటు ఉంటద
అంటే షోరూమ్ అంటే క్యాష్ పెట్టాల్ల కదా
ఆ అంటే మనకు ఫ్యూచర్కి ఏదైతే బాగుంటుంది అని
ఫ్యూచర్కి అయితే ఇప్పుడు క్యాష్ పెట్టి తీసుకోవాలి ఫైనాన్స్ తీసుకోకూడదు
అవున్లేండి
క్యాష్ పెట్టి తీసుకుంటే అమౌంట్ మిగులుతుంది ఓ సారి పెట్టుబడి పెట్నామా టే
అవున్లేండి
కావాలంటే దాన్ని చేసుకోచ్చు మనము ఇవురొరె సెకండ్ హ్యాండిల్ తీసుకుంటే కంఫర్ట్ గా ఉండాల్ల బండి లేదంటే అంటే మ మైన రిపేర్లన్న వస్త
అదే దానికోసమే మీకు అడుగుతున్నా మీరు ఆటో అంటే లైక్ కంటున్నా దా అందుకే పా చేేస్ చేయడానికి నార్మల్ గా షోరూమ్ మా బెటరా
లే లే అంటే క్యాష్ మన దగ్గర క్యాష్ ఉంటే షోరూమ్ అంటే తీసుకొల్ల అది తీసుకున్నా గాని డిజిల్ బండే తీసుకు